ఆ ఆ వినపడుతుందండి చెప్పండి.
ఎలా ఉన్నారు?
బాఉన్ ఉన్నానండి మీర ఎలా ఉన్నారు?
ఉన్న అండి
భోజనం అయిం దా
ఇదర మీరు తిన్నారా అండి?
ఈ రోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామ అండి అది
ఏ టాపిక్ గురించ అండి
వాటి గురించి న్యూస్ పేర్ న్యూస్ పేపర్ చదువుతున్నాను దాంట్లో ఒక టాపిక్ వచ్చింది
ఓహో
ఆ టాపిక్ ఏమంటే సాక్షి అది అది ఒక పేపర్ లో నేను క్రికెట్ కి సంబంధించిన న్యూస్ చూశాను వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం ఆర్టికల్ మీకు కూడా పంపిస్తాను చూడండి
ఓకేనండి
వాటి గురించి డిస్ చేసేస్తా ఉండి ఆ భారత జట్టు భారత్ జట్టు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు నలభై తొమ్మిది మ్యాచ్లు అడితే నలభై గెలిచింది
రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మన టీం ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు కదా
అవునండి జట్టులో పలు మార్పులు చేసుకున్న ఆఖరి క్షణాంలో ఆటగాళ్లను చేర్చిన ఫలితాల్లో మాత్రం తేడా రాలేదండి
ఎలాంటి నిర్ణయం వ్యూమైన అద్భుతంగా పనిచేది వాళ్ళవి
అవును ఇలాంటి విజయాల తర్వాత ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉందండి
కానీ అనిశ్చితికి మారుపేరైైన టీ ట్వంటీ క్రికెట్లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయండి
అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి వరుసగా రెండోసారి వరల్డ్ కప్ సొంతం చేసుకుొని కొత్త చరిత్ర సృష్టించగలదా అండి
ఆ ఖచ్చితంగా సృష్టించగలదనే చెప్పగా చెప్పాలనుకుంటానండి అవతల వైపు ఉన్న జట్ ఇట్లో మనతో పోలిస్తే ఇస్తే చిన్నదే కావచ్చు బల బల బలగాల్లో అనుభవంతో భారత్కు పోటీ కాకపోచ్చండి
కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్ను ఒక్కసారిగా బలంగా మార్చేసింది కదండి
ఆ రెండున్న రెండున్నర ఏళ్ల క్రితం వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం కానీ ఆ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాత ప్రతి వారంలో ఆ దేశంలో అంత మరిచిపోతారు
అవునండి మీరు చెప్తున్నది నిజమే వారి రోజు వారి సంపాదనలో అది ఒక విశేషమే కాదు
ఆ టీ లో స్టార్ట్ ఫేసర్ లేక లేకపోయినా మిస్ట్రీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉందండి
ఆ ఇప్పుడు అలాంటిద వారికి మొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించాలి
హ్మ్మ్ ప్రపంచ కప్పుల్లో పడినా అనర ముద్రను ఆ జట్టు మాత్ర చ్చుగ్రదంటావా
హ్మ్మ్ అవునండి ప్రపంచకప్పులో రన్నప్ప ముద్ర నా జట్టు మార్చగలదా అంటే ఆ వ్యూహ ప్రతి వ్యూహాలు భావోద్వేగాలు ప్రతిభ మాత్రమే సరిపోదు ఆ కాస్త అదృష్టం కూడా కల్సిరావాలే. చివరకు రోజు మూసేసరికి ఒక్కొక్క జట్టుకు మాత్రం సంపూర్ణ అంద దక్కితే. మరో జట్టుకి తీవ్ర నిరాశ. సాయమో.
ఒక్క దక్షిణాఫ్రికాలో మ్యాచ్ మ్యాచ్ లో ఓటమి. మినహా టోర్ని ఆసాంతం. టీమిండియా మెరుగైన ప్రసద్ ప్రదర్శనం.
అవునండి కనబరిచిందండి.
ఆహ్ రవస్. పడుతూ లేస్తూ పేరెంట్స్ ఆహ్ ఇచ్చిన కివీస్. ఉమ్ కివి స సెమీస్లో దక్షిణ ఆఫ్రికాపై పైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
అవునండి ఈ నేపథ్యంలో పదో టి ట్వంటీ. వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైందండి.
దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ ఫోర్లో భారత్ న్యూజిలాండ్ అమీత్మి. అమీ తుమీగా.
తేలుచుకున్నాయండి. అవునండి ఎంత అహ్మదాబాద్. ఆహ్. ఆ ట్రిపుల్ టైటిల్ వేటా అని చెప్పి. నేను టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో భారత్. తది అది. దాని కింద ఉన్నది ఏమన్. అంతేగ అహ్మదాబాద్ నుంచి. నేనేమంటే టిట్వంటీ ప్రపంచ కప్ లో రెండు సార్లు రెండు వేల ఏడు, రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్ గురిపెట్టిన జట్టు ఒకవైపు. తొమ్మిది ప్రయత్నాల్లో ఒకసారి కూడా. ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు.
ఒక టీమ్ టోర్ ని గెలిస్తే ఒక టీమ్ టోర్ ని గెలిస్. తొలిసారి ట్రిపుల్స్ సాధించిన జట్టు కావడంతో పాటు సొంత గడ్డపై నెగ్గిన తొలి టీమ్ గా కొత్త చరిత్ర సృష్టించిందండి అది.
అవునండి మరో టీం గెలిస్తే స. సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కళ నెరవేరుతుందండి.
అంచనాల మధ్య నరేంద్ర ఇలాంటి అంచనాల మధ్య చాలా స్టేడియంలో నేడు ఆ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ న్యూజిలాండ్ మధ్య టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందండి.
అవునండి స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండారండి.
ఆహ్ కివి కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనలను కనబరచాల్సిన పట్టుదలగా ఉంది.
అవునండి రెండు వేల ఇరవై మూడు వ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇదే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా ఫైనల్ లో ఓడిన ఇదే మైదానంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది
మ్మ్ పేర్లు ఎందుకులేండి ప్రపంచ కప్ లో భారత ప్రదర్శన చూస్ తే ఇప్పుడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించ కనిపించడం లేదు
కానీ సూపర్ అండి పిచ్చు వాతావరణం ఎలా అంటే ఎర్ర మట్టి నల్ల రేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్చు ఫైనల్ కోసం సిద్ధం చేశారు
దీన్నే పై మంచి ఫేస్ బౌన్స్ ఉండి బ్యాటింగ్ కు చక్కగా అనుకూలిస్తుంది
అవునండి భారీ స్కోర్ సాధించందుకు కూడా అవకాశం ఇది కలగ చేేస్తుంది ఉంది
స్పిన్ కు తగిన టర్న్ లభించకపోవచ్చు
ఆ ఈ మైదానంలో దక్షిణాఫ్రికా చేతులు ఓడిన ఆ మ్యాచ్ను భారత్ మరో పిచ్చిపై ఆడింది
గత ఎనిమిది మ్యాచ్లలలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదు సార్లు గెలిచిందండి
అవునండి కాబట్టి టాస్ గెలిచిన టీం చేదనకి మొగ్గు చూపారనవచ్చు
అయితే భారత్ భారత్ పై సెమీస్ తో ఇంగ్లాండ్ ఒత్తిడితో చిత్తమైన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు కదండి వర్షం సమస్య కూడా లేదు వాన వచ్చిన జ జరుడే ఉంది
ఆ అవునండి ఏం అయితే మనము తర్వాత పేజు అవునండి ఎయిడ్స్ దశలో స్పన్ దశలో స్పిన్నర్ వరుణ్ చక్ర
స్పిన్నర్ పిల్లర్ పేవన ఆట జట్టును ఆందోళన గురి చేస్తుందండి అది
అవునండి గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టీ ట్వంటీలో తాజా ఫామ్ కీలకమండి
దాదాపు పన్నెండు పరుగుల ఏకాసమితో అతను నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడండి
అవునండి లేదండి నాలుగు వికెట్లు అవునండి నాలుగు వికెట్లు పడగొట్టారు వరుణ్ మిస్ స్టీని ప్రత్యర్థలు ఛేదినట్లు కలిసిస్తస్తుంది ఉంది
మ్మ్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడం చేతి వాటం స్పిన్నర్ కుల్తీఫ్ ఆ స్పిన్నర్ అవకాశం దక్కవచ్చండి ఖచ్చితంగా
అవునండి ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ పై కూడా కాస్త సందేహం ఉన్నా వంటి చేతో ఆట స్వరూపాన్ని మార్చేత్తది మా మార్చి అతడు పక్కనే పెట్ ట్టి ఆలోచన చేయకపోవచ్చండి
గ రెండు మ్యాచ్ ఎలరేగే విధంగా మరో నాలుగు మ్యాచ్లో కూడా ఆడితే జన్న తిరుగుండదండి మ్మ్ వ సత్ త్త సత్త చాటే భారీ స్కోరు ఖాయమండి ఖచ్చితంగా
అవునండి
ఆ ఇంకా ఏమనుకుంటునరండి మీకు కూడా క్రికెట్ అంటే ఇష్టం అంటారా
అవునండి ఇష్టమేనండి
మీరు కూడా ఇలాంటివి ఏమైన్నా బెట్టింగ్ లో అలాంటివి ఏమైనా పెడుతున్నారా బెట్టింగ్లు అలాంటివి ఏమన్నా ఆడుతున్నారా
ఆ లేవండి బెట్టింగ్స్ అలాంటివి ఏమి లేవండి క్రికెట్స్ వాళ్ళు ఫోర్లు సిక్స్లు కొడుతుంటే మాత్రం చాలా ఆనందిస్తూ ఉంటాను అలాగే ఆ పోయిన సారి అరే వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ రాలేదని ఒక నిరాశ ఉండేది
ఉ
కానీ అయినా బాగా ఆడాలండి మనోళ్లు ఇండియా టీమ్ కొంచెం బాగా ఆడితే కొంచెం బాగుంటుందని నా ఆలోచన
అదే బా అబ్బాయిలకి బెస్ట్ ఇష్టమైన క్రీడ ఏమన్నా ఉందంటే క్రికెట్ అండి. క్రికెట్ కాని టీవీలో గాని వచ్చిందంటే అతుక్కొని పోతారండి బాయ్స్ అంతా ఇంత పిచ్చి బాయస్కైతే నిజంగా నేను కూడా చూస్తుంటాగా అవునండి అది గుడానిజమే. అది ఎందుకొ అంత అట్రాక్షన్ వచ్చేస్తుంది. వాళ్ళకి అసలు ఏం చెప్పినా వినరు, ఆ ఛానల్ మార్చనంటారండి. అంత డెప్త్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏదో ఆడినట్టు ఫీలింగ్ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఫోర్లు సిక్స్లు కొడుతుంటే
అవునండి నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి ఆ ఇలాగ ఆ ఇ మా అభిమా అభిమాన క్రికెటరు సిక్స్లు ఫోర్లు కొట్టడం ఎవరికి మాత్రం ఆనందంగా లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి
అదేనండి అస్కోటీ కూడా మన ఇంట్లో వాళ్ళు వాలేకు ఫీల్ అయి ఎంజాయ్ చేస్తూ చాలా ఎక్సయిట్మెంట్ గా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా నిజమే అది మాత్రం నేనైతే చాలా సార్లు అబ్ ర్ జూశాను ఎందుకబ్బా వీల్లు ఇం అంత నాకైతే నేను చాలా సార్లు చూసాను గానీ నాకు అంత కొంచెం కొంచెం అర్థం కాదు
అవునండి అది మీరు చెప్పేదంతా నిజమేనండి ఆ సరేనండి ఒక కొన్సేప్ అండి వేరే ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ పని ఉంది తర్వాత మళ్ళీ జాయిన్ అవమ
ఓకే ఓకే అండి తప్పనిసరిగా మీకైయితే నేను టైమ్ ఇస్తున్నాను నను అహ సరే మీ పని పూర్తి అయ్యాక మళ్ళ నేను కాల్ చేస్ అనండి సరే అయితే ఉంటానండి మరి ఓకే